ఆ వినపడుతలేదు
ఆ ఆ ఇనబడింది చెప్పండి
హ
హాయ్ ఎలా ఉన్నావండి
ఆ
అ అన్నం తిన్నారాండి
ఆ తిన్నమండి మీరు తిన్నారా
అ
ఏం వంట చేసారండి రోజు సండే కదా ఏంటి స్పెషల్
స్పెషల్ ఏం లేదండి ఈరోజు
ఉ
మీదండి
ఓ నైట్ ఉంటుదండి
ఆ మాకు అది ఇప్పుడు ఏం లేదండి
హు
అంటే మేమే వంట చేసుకోవాలి ఇ ఐడియానా ట్రై చేేసి చేసుకోవాలండి హలో హలో
హలో
ఆ
హలో మీ వాయిస్ బ్రేక్ ఆవు తుది అండి హలో
ఇప్పుడు వినపడుతుందా అండి
ఆ వినపడుతుందండి
తుది అండి
ఆ
ఏం చేశారండి వంట ఈరోజు అయితే
ఏం లేదు అండి మార్నింగ్అంత లేట్ గా లేశాంరు మా రూమ్మేట్స్ అందరూ
హు
నా ఆప్షన్ఏదో జస్ట్
కర్రీ చేసున్నామండి టమాటో కరీ రైస్ చేసు అన్న మొన్న నైట్ అంటే ఏమన్నా చికెన్ గిట్ల వండుకుంటే అనుకుంటే అందరు అందరు ఒప్పుకుంటే తెచ్చుకుందామండి
హు
లేకపోతే ఆ వచ్చండి
ఏమేమే చేస్తారు అండి మీరు
పప్పు లేదంటే కర్రీస్ చికెన్ చేస్తామండి
ఎవరు ఎవరు అండి రూమ్ తీసుకున్నారు
ఏస్ నేను నా ఫ్రెండ్స్ అండి ముగ్గురు
ఉహు
మీరు అండి
మాప్ప అంతగేం రావండి కొద్దిగ వచ్చు అంతే
ఎందండి ఏజ్ ఏంజేసార్ కొద్దిగ
అంతా యూట్యూబ్ మహిమండి
హ్ హ్ హ్ అవునండి
హ
ఈరోజు ఏమన్నా చెస్తునరండి వంటలు
ఉహ్ ఈరోజేం లేదండి
అవునా అండి ఏం జేస్తారండి మీరు
లేదండి స్టడీయింగ్ అండి మీరు
ఆ ఆ స్టడీయింగ్ అండి నేను కూడ
హ
చెప్పండి ఏదో అడగాలంటున్నారు
ఊమ్ ఎంతమంది మీరు మోహన్ అం
అదే అండి మా నాతో పాటు కలిపి ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్
ఎంతయిందండి అమౌంట్
పర్ మంత్ ఫైవ్ కె అండి ఇంకా ఫైవ్ కె ఫోర్ మెంబర్స్కి
అ
అంటే మీరు కూడా రూమ్ అండి హలో హలో హలో హలో
వినపడుతుంద అండి
తమ ఏమన్న ఏమైంది అండి ఓకే
అంటే మీరే రోజు వంట చేస్తారా చేస్తారా లైక మీ ఫ్రెండ్స్ కూడా చేస్తారా అ
ఆహా రైస్ వాళ్ళు వాళ్లు పెడతారండి కర్రీస్ నేను చేస్తా వాళ్ళు కావాలంటే కట్టింగ్ అంతా వాళ్లు చేస్తారండి
అవునా అండి
ఆ
హ
మీరు రూమ్ అండి
ఆహా లేదండి పి జి
అదేగా మీకే మేలుగా అండీ కిందనే ఫుడ్ ఉంటాది
మనం చేసుకో తినే టేస్ట్ రాదు కదండి
అ సరే అంటే చేసుకోవాలి, చేసుకునంతా పని ఎక్కువేందండి వంట చేయాలి. ఏమన్న అడగాలి. మరి రేపు ఏం చేసుకోవాలనిట్ని తీసుకోవాలి.
అయితే, మీరందుకు తీసుకున్నారండి. రూమ్ పీజీని తీసుకోవచ్చు.
అే తీసుకోవచ్చ, ఏంటే ఫీలున్న ఫ్రీడమ్ ఇక్కడ రాదు, రూమ్లో రూమ్ ఫ్రీడమ్, ఇక్కడ రాదు కదా అండి అందుకు.
మ్ మీ ఫ్రెండ్సే గదండి, ఉండేది.
ఉ
మీ ఫ్రెండ్స్ తోనే, జాయిన్ అవుతారు కదండీ.
చ్, ఫ్రెండ్స్ తోని, అయితే ఎంటి, అంటే నైట్ ఏమనా బయటకి ఎళ్ళా అనుకున్నా.
ఉమ్
పీజిల్లో లాకేసారు. అండి నైటు
ఆ ఉ
మీకంటే మీ ఎంత వరకు, బిజీ క్లోజ్ చేస్తారు. నైట్
మ్, నైన్ థర్టీ కండి
ఎక్కడది ఓకే ఎక్కడండి మీ స్టడీసు
మాది గీతం అండి
న ఓకే మా ఇక్కడ తెలంగాణ అండి మల్లారెడ్డి హైదరాబాద్
ఏదో ఫెస్టివల్ జరిగింది కదండి మొన్న
ఆ ఆరియా రీసెంద్ అండి
ఏమండేది
అది మా మా మస్సు తెరతిరదండి
ఓ
అ
ఇప్పుడేదో ఆ మల్లారెడ్డి ఫిఫ్టీ త్ అన్నివెర్సర్య్ అనొచ్చి పార్టీ ఈరోజేస్ తిన్నారా
మడి కాలేజ వెటిఫే టంటే అల్ందుదాని పైక్షన్కస్తున్నారు ఆ
మీకేమ ఫుడ్ ఉంటంది మంచి ఫుడ్ లో పెట్టారా మీకు
ఏదండీ
ఫుడ్ పెడు వస్తారు కదండి ఇంకా కాలేజ్ లో ఇంకా ఫెస్ట్ కి
ఆ ఫస్టు పెడతారు లెండి
మంచిగా ఎంజాయ్ చేశారండి
ఏదండీ
మంచిగా ఎంజాయ్ చేస్తారా
ఆ చేశాను బానే ఇంగా ఫంక్షన్ వె ఏంటండీ అన్ని డ్యాన్స్ డ్యాన్సు
మీరు పార్టిస్పై చేస్తారా
లేదు లేదు అండి జస్ట్ ఎంజాయ్ చేయడం అంతే
ఊ కానీ కాలేజ్ అయిపోయే లోపలా ఒకసరి రన్నా పార్టిసిపేషన్ చేయాలి కదండి
యా చూద్ధం అండి ఉంది కదా టైం మీకండి మీకు ఫెస్ట్లు లేవండి
ఏం లేవండి
హమ్ అంటే మీరు మీరు నేను పార్టీసిపెంట్ చేసారండి పార్టిసిపెంట్నా
మాకు ఫంక్షన్స్ తక్కువ అండి చేసేది ఇగ దాంట్లో ఎక్కడ పార్టీసీపేషన్ చేసిన
ఇంకేంటండి ఈ రోజు అక్కడ వెల్లా లేను.
లేదు లేలేదు. వెళ్ళలేదండి ఉ
ఉ
మంచి వేదర్ ఉంటే మూవీకి వెళ్తారంట ఈవెనింగ్.
అవునా ఏ మూవీ అండి.
ఏదో తెలియదండి. ఏదో మూవీ చెప్పారు నాకు పేరు గుర్తుకు లేదు.
ఉ మీరు వెళ్లలేదా?
లేదు లేదు వెళ్ళలేదండి.
ఊ
వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్తున్నరు.
ఓకే మీరు కూడా వెళ్లొచ్చు కదా మీ ఫ్రెండ్స్ కుడా ఉన్నారుగా.
లేదండి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళుతారు. నేను ఎళ్ళ నేను కూడా నాకు ఫస్ట్ ఇంట్రస్ట్ లేదండి.
ఊ
ఓ
ఏ మూవీ అండి, మూవీ నేమే
హ్ మూవీ నేమ్ ఎదండి.
మూవీ నేమ్ గుర్తులేదండి చెప్పారు కానీ గుర్తులేదు.
హ్
ఇంకా నైట్ చికెన్ చేస్తారండి మీరు.
ఆ అదే అందరు అడిగితే చేసేద్దాం.
హ్ మరి వంటకి గ్యాస్ కి మళ్ళీ క ర్చు కదండి.
ఆ అదే అందరు అందరు వేసుకోవాలండి అమౌంట్ ఇగా.
ఉ దానికి బదులు పీజీనే బెటర్ కదండి.
హ్
దాని బదులు ఫీజీనే బె టర్
పీజీ బెటర్ అండి ఎందుకంటే కొద్దిగా మిగులుతయి ఒక సే వన్ థౌజండ్ సేవింగ్ అవుతుంది అండి.
హ్ హు
గ్యా వన్ మ ఒక
ప్రతిసారి మనం ఏం వంట చేసుకోం కదండి. బయట తింటం.
కే ఖర్చు అండి ఒక గంట వన్ మంత్ కి ఖర్చు అవుతుంది తగ్గుతున్నది అండి. వన్ మంత్ పర్ పర్సన్ ఫై పస్ంది అది పీజ ఎయిట్ థౌసండ్ సైవెన్ థౌసండ్ ఉంటుంది
ఆ ఉ సరే అండీ అయితే
ఉ సరే అండి బాయ్